హమ్ చేస్తున్నారండి
బాగున్నారా మీరు ఇవాళ ఏ టాప్
ఆ ఫెస్టివల్ గురించి మాట్లాడదామా మరి
ఆ సరే
హ ఓకే
ఆ ఏది దసరా
ఆ ఇది
ఆ నవరాత్రులు
గురుంచన్నట్టు
ఆహా
ఆ
నవరాత్రులు ఎట్లా సెలబ్రేట్ చేస్తారు మీరు
ఆ ఫస్ట్ బతుకమ్మ ఉంటది అన్నట్టు బతుక్క మాకు అంటే నవరాత్రిలు అంతా ఉండది అది మహారాష్ట్ర లో చాలా ఉంట ది నవరాత్రులు
ఆహా
మా సైడ్ అంటే బతుకమ్మ ఉంటది అన్నట్టు
ఆ ఓకే
త్రీలైనంగా ఒకక్క రోజు తర్వాత నుంచి బతుకమ్మ స్టార్ట్ అవుతుంది అన్నట్టు
అమాస నుంచా
అమావాస్య నుంచి స్టార్ట్ అయితది అన్నాట్టు బతుక్
ఆహా ఎలా చేస్తారు మరి
ఉ ఆ రోజు నార్మల్ ఇగ పూజ చేసి గౌరవమ్మ పెడతాం అన్నట్టు గౌరవమ్మ పెట్టి అలాగా ఫ్రీ అయినాక బతుకమ్మ పేరుస్తాం అన్నాటు ఆ వేరే రకాల పూలు
ఆ అంటే ఆ గౌరమ్మ దేవునికాడ దేవుని
ఆ ఫస్ట్ ఆ ఫస్ట్ పెడతాం అక్కడన్నే
ఆహా
కొందరు ఏం చేస్తారు అన్నట్టు ఆ ఏం తినకుండా టిఫిన్ కూడా చే చేయకుండా కొందరు బతుకమ్మ పేర్చి డైరెక్ట్టు గౌరమ్మ బతుకమ్మకే పేర్చి పూజ చేస్తారు అన్నట్టు కొందరు ఇక కొందరు ఏం వస్తారు బతుకమ్మ గోరమ్మ పెట్టి పూజ చేసుకొని ఇక తిని గౌరమ్మ చే బతుకమ్మ చేస్తారు అన్నట్టు
ఆహా
సాయంత్రం మళ్ళ బతుకమ్మ ఆయనాక అక్కడ బతు క్క వేసినక గౌరమ్మ పెట్టి పూజ చేసి తీసుక పోతాము అన్నట్టు
ఆహా
దగ్గర వెట్టి ఇక బతుకమ్మకు తంగడ పూలు శ్రేష్టం అన్నట్టు తంగడ పూలు కంపల్సరీ కావాలన్నట్టు
ఆ అవును
ఆ మిగతావన్నీ ఏయనా ఉన్నా సరిపోతాయి. మీరే మీరేమేమి ఉంటాయి మరి నవరాత్రిలు ఉన్నప్పుడు మీక స్టార్టింగ్ ఎట్లా చేస్తారు మీరు
ఆ మాకింక అంతే అ అమాసా నుంచి బతుకమ్మ మాకింక బతుకమ్మ ఆ ఎనిమిది రోజులు అష్టమి దాకా ఉంటంది మేమింకా తి తిన్నాక పూజ చేసినాక తిన్నాక పేరుస్తాం మళ్ళా ఆ లాస్ట్ కు మూడు రోజులు ఎల్లమ్మ ఒక పొద్దులు ఉంటాయి
ఆ అవునా మీరు ఉంటారా మరి ఎళ్ళమా ఒక్క పొద్దులు
ఆ ఆ
అవునా ఏం చేస్తారు మరి మూడు రోజుల కంటి కంటిన్యూ గా ఉంటారా మరి ఒక్క రోజు ఉంటారా
మూడు రోజులు కంటిన్యూ
అవునా మ మూడు రోజు నైవేద్యం పెట్టాలంటారు పెడతారా మరి మీరు
ఆ ఆ
అవునా ఏం పెడతారు మరి ఫస్ట్ డే ఏమి ఉంటది మరి నైవేద్యం
ఫస్ట్ డే చపాతి చపాతి అ బిరకాయ పెసర పప్పు పొద్దున్న తింటే ఇక సాయంత్రం ఏం తినడు లేదు
అవునా అవునా మళ్ళీ పొద్దున్న మళ్ళా నైవేద్యం చేస్తారా
ఆ మళ్ళ అన్నం అప్పుడు
అవునా
ఒక రోజు అన్నం మళ్ళా సాయంత్రం మళ్ళా ఏం లేదు
ఆహా
మళ్ళీ ఇంకో పొద్దున ఇక ఈడుస్తాం ఫాస్టింగ్
అవునా మరి ఫ్రూట్స్ గిట్ల తింటారా మరి ఫ్రూట్స్ ఏమన్నా
హా తినాచ్చు ఫ్రూట్స్
ఆహా
ఆ
మరి సదుల బతుకమ్మ రోజు ఏం చేస్తారు మరి మీరు
ఆ సద్దుల బతుకమ్మ రోజు తొమ్మిది తీరుల పొడులు చేస్తాం పల్లీల పొడి నువ్వు నువ్వు పల్లీల పొడి
తొమ్మిది రకాలు చేస్తారా మీరు అవునా
ఆ ప్రసాదం సద్దుల రోజు సాయంత్రం
అవునా ఏం పొడి చేస్తరు మరి గుర్తునాదా ఏమన్న
నువ్వుల పొడి ఆ ఆ పెసల్ల పెసల్ అది పోడి పెసరవపు పోడి ఇది పల్లీల పొడి
ఉహు
హ్మ్మ్ ఉల్ ఉల్లువల్ల పొడి ఈ తొమ్మిది రకాలు జ్ఞాపకం లేదు
అవునా మేము మరి తొమ్మిది రక రకాల చేయ్య మేము ఐదు రకాల చేస్తాం అన్నట్టు
అవునా ఆ మళ్ళా ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఇంకా అలా అన్నారు అదయ అవి అవింకయొచ్చు దోశకాయ
అవునా అవి కూడా అయితయ కౌంట్ అయితే మరి తొమ్మిది రకాల
ఆ అవునవును
ఆహా ఎస్పెషలీ పొడింమన్న టైం లో ఫ్రూట్స్ కూడా ఏయోచ్చన్నాట్టు
కావాలి అవి లేని పక్షాన ఇంకొక పొడి పొడి అయినా లేక్ కుంటే ఆ ఫ్రూట్స్ అన్న ఏమన్నా అరటి పండు ఆ అట్లా చేసి క్కడ నైవేద్యం పెడతాం ఆ గుడికి తీసుక వెళ్ళి
పెడుతాం గుళ్ళే
అవునా మరి కమ్మ అప్పుడు గా పాటలు గిన పాడుతారు అది మీక్ కే మన పాటలు
ఆ అక్కడ పాడతారు గుళ్ళ సర్ చాలా మంది వస్తారు
ఆహా
అక్కడ పాడతలు నాకేం రావు కాని ఇగ అందరు అక్కడ పాడతరు ఆడవాళ్ళు కొం కొన్ని పాడినంక నాలుగైదు పాటలు తర్వాత డీజే పెడతలిగ ఆ పెట్టి ఇగ డాన్స్ చేయ ఆ బతుకమ్మ బత్ తుకమ్మ చుట్టు జే బతుకమ్మ ఆడతారు ఆ
హ మేమి కూడా అట్లా చేస్తాం మేము వాడలా పెడతాం అన్నట్టు గుడిల పెట్టాము
ఆహా
ఇక్కడ వాడుంటది కదా వాడలా క్ బతుకమ్మ పే అక్కడ పెట్టి వాళ్ళు పాటలు పాడతారు అన్నట్టు
మూడు లేకపోతే ఐదు పాటలు పాడుతారు
ఆ ఆ
ఇగ దాని తర్వాత డీజే చాల్ చేస్తారు అన్నట్టు డీజే ఆడతారు అన్నట్టు
ఆ బతుకమ్మ ఫెస్టివల్ చాలా బాగా ఉంటుంది
ఆ ఆ ఇల్లు పెద్దోల్లు సాంగ్ కూడా బానే పాడతారు లేవో లేవో బతు ఇట్లా ఏదో సాంగ్స్ ఉంటాయి అన్నట్టు
ఆ ఆ
అయ్ రావు మనకు ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ కి చాలా తక్కువనట ఒచ్చుడు
ఆ ఇప్పుటి జనరేషన్ ముందటి వాళ్ళకస్తాయి వాళ్ళే పాడతారు
అవునవును
మనం ఇంకా నేర్చుకోవాలి
ఆ అవును
పిల్లలు పెద్దగా అయి అయిపోయినంక అప్పుడు నేర్చుకుంటే అయిపోత్ ఇప్పుడు టైం దొరకది కదా పెద్దవాళ్ళు ఎట్లా చెప్తే చెయాలి ఎట్లా అట్లా మనం చెయాలి అంతే
అవును ఇగ ఫెస్టివల్ కి ముందు అంటే చ అందరు చాలా మంది ఉంటుండే ఇంటి కాడ ఒకల్ తప్పుతె ఒకల్ కల్ చేస్ పనులు చేస్తుండే అన్నట్టు ఇగ ఇప్పటి జనరేషన్ కి బెస్ స్టివల్ కి ఒకల్ సింగిలే ఉంటరు అన్ని పనులు వాళ్ళే చేసే వరకి అసల్ టైం దొరక అన్న
టైం దొరకదు పిల్లలతో అసలు టైం దొరకది ఇప్పుడు పిల్లవాళ్ళు బాగాయిదు ఉంటారు కదా
అవును అసలు టైమ్ ఎ దొరుకదు వాళ్ళ తోని మరి అప్పుడు కొత్త చీర కింద కట్టుకుంటారా మరి సదుల బతుకమ్మ రోజు
ఆ అవును అడ్ ముందటి నుంచే దాంది ప్రిపరేష ప్రిపరేషన్ చేసుకోవాలి తొమి మ్మిది రోజులు తొమ్మిది చీరలు
ఆహా చిరలు అని ఏమన్న కంపల్సరీ అ మరి డ్రెస్సు లో కూడా వేసుకుంటారా మర
లేదు లేదు కంపల్సరీ చీరలు
అవునా
ఆ మన దేవుడు అంటే పూ పూజలు అంటే శారీస్ శారీస్ కంపల్స రి కదా
ఆహ అవునువును
ఆ రెండు మూడు పట్టు శారీస్ ఆ చాలా మంది శారీస్ ఎ వేసుకొని వస్తారు కట్టుకొని వస్తారు శారీస్ డ్రెస్సులని ఇప్పటి జనరేషన్ చాలా తక్కువ అన్నట్టు
ఆ డ్రెస్సులు ఆ ఇప్ప జనరేషన్ చాల డ్రెస్ స్తులు చాలా వేసుకుంటారు అన్నట్టు
ఆహా
అవును శారీసు చాలా తక్కువ కడతారు ఈ జనరేషన్ లో ఇప్పుడు
ఆ
ముందు అంటే అందరు ఫెస్టివల్ కానీ ఇంట్లో కూడా
ఆ
శారీస్లే కట్టుకొని ఉంటుండే ఇప్పుడు ఇప్పుడు ఓవలు కట్టుకుంటలేద అన్నట్టు ఇగ
ఎట్లా జనరేషన్ మారుతున్నదో అట్లా అట్లా అంతా మారుతున్నది
హ అవునువును
అయినా క్యారీ చేయలేరు చాలా అంటే బయప్పటి పిల్లగాన్లు
ఆ ఇప్పటి శారీస్ ఆ
అప్పుడప్పుడు అంటే కట్టుకుంటారు అట్లా ఏం లేదు అరే ఇంట్లో ఇట్లోయే క చాలా కష్టం
ఇంట్లా పని చేసుడు అన్నట్టు ఇగ
ఆహా
బట్ ఉండది కదా
ఆ ఆ
అవును
మరి మీరు మీరి ఇంకా శారీస్ తీసుకుంటారా మరి ఫెస్టివల్ కి
ఆ సారీస్ తీసుకుంటాం ఫెస్టివల్ కి మేము కూడా
ఆ
అవును ఆ సరే